నమరి
ఆ నమస్కారం అండి
ఎల ఉన్నారండి
ఆ బాగున్నమండి మీరు ఎలా ఉన్నారండి బాగున్నార
ఆ నేను బాగున్నానండి ఏం చేస్తున్నరండి
ఏం చేయట్లేదండి తిన్నారండి అన్నం
ఆ ఆ తినలేదండి ఇంక తినాలి ఏం చేశారండి మీరు
ఆ
ఏం చేశారు మధ్యానం వంటకం సాయంత్రం
ఇప్పుడేమో తోటుకూర చేసామండి మధ్యాహ్నం చేస మధ్యానంది
మధ్యానం తోటకోర ఇప్పుడు తోటకురేన అండి
అవునండి ఆ అంటే మధ్యానం చికెన్ ఫ్రై చేసము అయిపోయింది ఇప్పుడు ఏమో ఏదోటి చేసుకోవాలి అప్పుడ లాంటివి చేసుకోవాలి ఇప్పుడు
అప్పుడాల అప్పుడలు చేస్తారండి మీరు
ఆ చేస్తామండి మీరు నంచుకుంటారండి ఇప్పుడు అప్పుడాలు
ఆహా నేను అప్పడాలు నంచుకోనండి
ఆ ఏం చేస్తారండి
నేన ఆమ్లెట్ వేప్పిచుకొని తింటానండి
అవునా తినకూడదండి సాయంత్రం పూట ఆమ్లెట్స్
నేను తింటానండి నాకు అలవాటు ఏం చేద్దాం చెప్పండి
అంతేలేండి ఎవరి హెల్త్ వాళ్ళు చూసుకోవాలి ఏం చెప్తాం మనం మాత్రం
అంతేగ
ఇంకేంటి అండి విషయాలు టున్నారా మీ పిల్లలు
ఆ పనుకుంటున్నారండి మీ పిల్లలు పనుకున్నారాండి
ఆ పనుకున్నారండి
పెద్దోడు బాగ గొడవ చేస్తాడుండి రెండో వాడు గొడవ చేస్తాడ
ఇద్దరు చేస్తారండి ఎక్కువ చిన్నఅబ్బాయ్
చిన్న ఎక్కువ చేస్తా ఉంటాడా పెద్దఅబ్బాయి బయట తిరుగుతా ఉంటాడు అనుకుంటానండి ఎక్కువ
ఆ అవునండి
హు
నేం తిరుగుతాడు బజార్నెంపట ఎండలోనే తిరుగుతాడు ఏది వేస్తే అది ఐస్ క్రీమ్ చూస్తే ఐస్ క్రీమ్ తీసుకొని
హు
చాక్లెట్స్ తింటు ఉంటాడు మా పెద్ద అబ్బాయి చెప్పలేపోతున్న
అదేలేండి
హలో
ఆ చెప్పండి
ని వాయిస్ ఎక్కడో ఇనబడుతుందండి
ఎక్కడో వినబడుతుందా ఇప్పుడు వినపడుతుందా అండి బాగా
ఆ
ఇప్పుడు వినబడుతుందా
ఆ ఇనబడుతుంది చెప్పండి ఇంకెందండి విషయాలు
ఏముంటాయండి మీరే చెప్పాలి
ఉ
భోజనాలు అయినయ అండి మీవి
లేదండి చేయాలి అదే నిన్న మీ అక్క వచ్చి వెళ్ళింది అన్నారు వచ్చారా
ఉ వచ్చారండి వచ్చారు వెళ్ళిపోయారు
హ అవునా
హు మా అక్కపిల్లలు కూడా బాగా గొడవ చేస్తారండి వాళ్ళు
ఉ హు
పెద్దమ్మాయి మొదటమ్మాయి స్కూల్ కి వెళ్తుంది బాగానే చదువుకున్నిది మొత్తడికి ఆడా టీచర్లు కూడా బాగా నేర్పిస్తారు పిల్లలకి ఆటలు కూడా బాగా ఆడిపిస్తారంట మీ అబ్బాయి బాగా ఆడతడండి ఆటలు
అవునా ఆ ఆడతాడండి
పెద్దబ్బాయి అడతడా లేదా రెండో అబ్బాయి ఆడ
ఇద్దరు ఆడుకుంటారు ఒకళ్ళు లేకపోతే
మంచి ఆటగా నేర్పించండి పిల్లలకి
ఆ నేర్పియలండి ఇంకేంటండి విషయాలు
క్రీడల్లో బాగా ఉత్సాహంగా ఉన్నాడు అనుకుంటా అండి మీ పెద్ద అబ్బాయి చాలా ఆటలు ఆడు డాటా కదా రోడ్ మీద
ఆవును ఆడతాడండి
వాతావరణం ఎలా ఉంటుందండి మీకు
ఇటు ఎండగా ఉందిఉంటుందండి ఇవాళ చాలా ఎండ పడింది
అవునండి మేము బయట వెళ్ళినప్పుడు చాలా ఎండ వల్ల చాలా ఇబ్బంది పడ్డాం ఇవాళ్ళ వెళ్తాఉంటే నేర క్కువగా ఉండటం వడదెబ్బ తగలటం అలాంటివి చాలా ఉంటాయండి ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి
ఆ
వడదెబ్బలు తగలకుండా జాగ్రత్తలు ఏమన్నా తీసుకోవచ్చ మీకేమన్నా తెలుసా అండి ఏం తీసుకోవాలో
మా ఇంటికాడ్నుంచి వెళ్తారండి ఈళు వాల్ నాన్నొచ్చి వాల్ నాన్న్ పక్క నన్నం తింటాడు కొంసేపు నె ఐదు నిమిషాలు ఇంకా ఉండడి ఉంగా బయటికెళ్ళి ఆడుకుంటా
ఎండద వడదెబ్బ తగలకుండా ఏమన్నా జాగర్తలు తీసుకోవచ్చా అనడుగుతున్నానండి
ఆ
వడదెబ్బ తగలకుండా ఏమన్నా జాగర్తలు తీసుకోవచ్చా అనడుగుతున్నానండి నేను
ఆ ఇంట్లో పెట్టాల్సిందే అండి ఏం చేస్తావు వినడు అబ్బాయి
పిల్లల కాదండి పెద్దోళ్ళకి బయట తిరిగినప్పుడు వడదెబ్బ తగలకుండా ఏమన్నా జాగర్తలు తీసుకోవచ్చా అనడుగుతున్నాను
ఏమో అండి నాకు తెలీదు మరి ఆ చిట్కా మ్మ్ అంటే ఎండలో ఓ ఆర్ ఎస్ ఓ ఆర్ ఎస్
బాలా
జావా లాంటి లిక్విడ్స్ కొబ్బరి నీళ్ళ పుచ్చకాయలు ఇవి తినాలడి కద్బుజ
రాష్ట్రుపై
రెండు రోజుదు ఒకసారి రెండో ఒకసారి తినాలండి అవునండి
అవునండి నేను విన్నాను ఓ ఆర్ ఎస్ లు తాగటం వల్ల కొబ్బరి నీళ్లు తాగటం మ్మ్ అది తాగటం వల్ల వడదెబ్బకుండా తగలకుండా చూసుకోవచ్చు
అవునండి వాళ్ళు షోడ అది ఎక్కువ అసలు ఎండకి బాగా పనిచేసిద్ది చిన్న పిల్లలు షోడా అండి షోషోల అన్జెప్పి గోలి షోడా అంటారు
గోలీ సోడానా అదే అండి మీరు చేసే గోలీ సోడా గొట్టండి గోలీ సోడాతో మొహం కడగుడు పెత్తలు చెప్తారండి కడిగితే బాగుండిద్ది అని అనా చేయగూడదని
పెద్దబ్బా అంటే చిన్న చిన్న పిల్లల్కి దాంతో ఎండ ఎండ అయిపోయిన తర్వా మొహం కడుగుతారు వంటి కొంచెం కరుగుతా ఆ
అలా చేయడం వల్ల ఉపయోగం ఏముండదండి
మ్మ్
మన మాటలు సంతృప్తే గాని ఏమి ఉండదు
ఏమండి పెద్దలు చెప్పుకుంటారు అంతే నాకు అంతకన్నా ఏం తెలీదు
పిల్లలకి వేడి నీళ్ళతో స్నానం చేపిస్తారండి చెన్నీళ్ళ అండి
వేడ్నీళ్ళే అండి చిన్న పిల్లల్ కదండి చనీళ్ళ యాడేస్తాం వేడి నీళ్లు వేస్తాం పొయ్యి మీద పెట్టి
ఎండాకాలం పిల్లలకి మంచి దుస్తులు వేస్తున్నారా అండి
ఏ వేస్తామండి ఎండాకాలానికి దుస్తులే వాళ్ళకు చీదర వేసిదండి బనీన్ చేస్తామండి కట్ బనిన్స్ వేస్తాను
కట్ బనిన్స్ అదేనండి ఎండ కాలంలో వీలైన బట్టలు వేస్తారా అడుగుతున్నా ఎండాకాలంలో వేడి వీలయ్యే బట్టలే వేస్తున్నారా అని అడుగుతున్నానండి
అర్ధం కాట్లేదండి
ఎండాకాలంలో పిల్లలు కట్ బనీన్లు చిన్న చిన్న డయర్లు వేసుకుంటారు కదా అలాంటివే వేస్తున్నారా
ఆ అవునండి ఎండాకి ఎండకి అయితే వాళ్ళకి కొంచెం హాయిగా ఉండిద్ది కంఫర్టబుల్ గా ఉండిద్దని అవి చేస్తామండి షార్ట్ ఆను కట్ బనిన్స్
ఉదయం పూట సాయంత్రం రెండు పూట్ల నీళ్లు రండి ఒక పూట ఏ వేస్తారా
రెండు పట్లు వేస్తామండి ఒక్కోసారి అవ్వకపోతే నిద్ర పోతే నిద్రకు వచ్చి పన్నెండు ఇంటికి అట్లా లెగుస్తారు ఇంక అప్పుడు పోయడానికి నేను ఉండదు కదండి ఇంకా సాయంత్రం తొందరగా పోసేస్తాను
అదే లేండి
ఆ టయానికి పోస్తే వడ దెబ్బ తగిలిద్ది అని ఎక్కువ పోయ రండి వ టింటికి అలా ఒకటింటికి రెండింటికి
మా పిల్లలున్న మూడు నాలుగు సార్లు చేస్తారండి స్నానం ఉదయాన్నే లెగం కానీ చేస్తారు మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత పది ఇంటికి అట్లా చేస్తారు
ఉమ్
మల్ల సాయంత్రం నాలుగు ఇన్ టికి మళ్ళీ ఆడుకొని అది ఇది చేసిన తర్వాత రాత్రి పండుకునే ముందు మళ్ళీ ఎనిమిదిన్నర మళ్ళీ స్నానం చేపిస్తారండి
ఆ మంచిదే అండి అలా చేయడం పిల్లల మీన క్రిమ్ములు ఉండవు ఫ్రెష్ గా ఉంటారు
బ్రష్ చేపిస్తారండి మీరు పెద్దోడి చేత
పెద్దబ్బాయి చేస్తాడండి ఒక్కోసారి చేయడు చెయ్ రా అంటే కూడా చేయడు
రెండో అబ్బాయి చేత చేపిస్తారా అండి బ్రష్
నేను రెండోబ్బాయికి బ్రష్ ఇవ్వకపోయినా ఇక్కడ దొరికితే అదే నో నోట్లో పెట్టుకుంటాడండి
అమ్మో అలా చేయమకండి ఇకా పిల్లలకి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది మీరు ఏదో నో
వాడికి కొత్తది తీసారండి వాళ్ళ తాతయ్య గారు అదే వాడతారు
పిల్లల్ని చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండడి అండి
అవును జాగ్రత్తగా ఉంచాం ఉంచుతామండి మేము చూడన్నప్పుడు ఒక్కోసారి అలా చేస్తూ ఉంటాడు ఆ అబ్బాయి
ఊహూ చాలా జాగ్రత్త అని చెప్పిండె లత ఏం లేదండి ఇప్పుడెళ్ళి అన్నం తినాలి
ఆ సరేనండి రేపు కలుద్దా బాయ్
బాయ్ అండి ధన్యవాదాలండి
ఆ ధన్యవాదా